వినిపిస్తుందా
వినిపిస్తుంది ఎందుకు వయిసా
నుస్ నువూ అది ధ్యాన్ చేయి పవర్ వాల్యూమ్
అంతా ఆన్ జేసున్న జ జీ చిన్నగా వినిపిస్తుంది నీ వాయిస్
ప్రాబ్లమ్ నీ దగ్గరే ఉనింటది లేకపోతే నేనే స్లోగా నేన్ నేన్ గట్టిగానే మాట్లాడుతున్నాను
నీ ఫోన్ లోనే ఏమన్నా
ఇప్పుడు కాల్ చేసి మళ్ళీ చేస్తా నేను సరేనా ఉంటావు గదా నువ్వు
ఆ ఉంటాయా ఎడగిపోతాను
అలా ఏంది నువ్వు నెక్స్ట్ ప్లాన్ ఏంది ఏమనుకుంటున్నావు
ఏంది నెక్స్ట్
జాబ్ ఎట్లా
అంతే కదా మళ్ళీ
ఇంట్లు దిగులు బడత్ న్నారు
ఇంట్లో ఎందుక దిగులు పడేద ఓపెన్ గా కూడా రాయొచ్చు మేము
అవునా అదేదో చూసుకోవచ్చు కదా మళ్ళా
ఆహ్ చెప్తానన్నారు ఆయన్లా.
ఆహ్ పేరు చెప్పీ. చీ కం కంబైండ్ ఉంటది కదా మీకు.
అది పిజి, పిహెచ్ డి ఉండదు గ్రాడుయేట్ అండర్ గ్రాడుయేట్ ఓప్. ఓపన్ కోర్స్ ఓపెన్ డిగ్రీ లా అదేమి ప్చ్.
అదే కాంటాక్ట్ ఏన నువ్వు ఒకసారి వాళ్ళని. ఏ
వాళ్లని ఇంకా అవ్వాలే అవ్వాలా.
వాళ్ళేన్నో నాకు మొన్న ఇట్లా చేసిన తరు తే ఏం మాట్లాడలే నాతో కనీసం.
ఇప్పుడే కదా వచ్చింది అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు.
అది ఏ ఆహ్ అదే ఏది బెట్. గుందో అది అది తెలిస్తే బాగుంటది కదా అని. నాకు నాకు కొన్ని కాంటాక్ట్స్. కావాల రేపు. నాకు వీలుంటే చేసిన తర్వాత మాట్ మాట్లాడడానికి ఒక లాగు ఉంది. మాట్లాలా వద్ద అని ఆహ్.
ఆయన అప్పుడే అనినాడు.
ఏమనీ.
అట్లా వే నార్మల్గా చేసుకునే కంటే ఓపెన్ గా చేసుకునేదే మేలు టైం వేస్ట్ అవ్వదు.
ఉమ్.
ఆయనను అడగను.
టైమ్ వేస్ట్ అవదు. ఓకే. ఆహ్. ఇది ఇది చెప్తున్నా నేను.
ఏంది.
ఆహ్. అంటే నాకు కాంటాక్ట్స్ కి ఆయన చేసుకునేది ఓకే సార్ చెప్తున్నా కానీ ఫర్దర్ గా ఏమన్నా ప్రొసీడి అవ్వడానికి ఆయనతో కాంటాక్ట్ అవ్వడానికి భయమవుతుంది అని అంటే ప్చ్ అన్ కంఫర్టబుల్ గా ఉంది.
మన యూస్ వి షుడ్ టు యూస్ కదా.
ఏం. నువ్వు అదే చెప్పిన కదా నాకు ఆ పాప రెస్పాండ్ అయింది అని.
పలువన్ మళ్ళీ కాల్ చేసింటే మళ్ళీ అడుగు. ఎందుకు అట్లా జేసింటివి అని.
రూమ్ మేస్. మెసేజ్కి రిప్లై లేదు.
రేపు ఎట్లా వీకెండ్ కదా
నేనంతాట నేను ఏం చేసేది మళ్ళీ ఆల్రెడీ ఒకసారి సరిగా ఉండనప్పుడు
అసలు చేయ దు ఆయనకి జెయ్యి అంతే కదా అదా ఆపిల్ల తో ఏం పనీ
మనకి కాంటాక్ట్ ఆ పాప ద్వారానే కదా సరే లే చూద్దాం ఇంకా టైమ్ ఉంది కదా
ఆ మనం అవసరం
ఆయనకి కాన్ పెద్ద పెద్ద కంపెనీస్ లో కాంటాక్ట్స్ ఉన్నాయ్
ఏమున్నాయో ఆయన ఓవరాక్షన్ చేస్తే నాకు
హ్మ్
కొన్ని కొన్నిసార్లు మండతాది
చ్చే మండతాది నాకు కూడా
కష్టాలు చేస్తుంటాడు సై ప్పుడబ్బా
ఏ డబ్బా అయినా కట్టుకొని గానీ మన దగ్గర కొంచెం మర్యాదగ ఉంటే బాగుంటది కదా అని
నేనైతే మోహం మీదే అడిగెసా అడగదెమో అనుకున్నా ఈ మధ్యలో చేసానంటే ఇట్లా జేశావంట ఏమి ఎందుకు కట్లానిని
మ్ మళ్ళీ దానికి డి
ఆల్రెడీ ఆల్రెడీ చెప్పేశారు ఇట్లా ఈ పాప ఏం ఉన్నా మొ మొహమ్ మీద అడిగేస్తది మొన్నొచ్చిలా
ఎవరు అడిగారా ఎవరు చెప్పారా
అడిగాడు
ఆ
అలా ఉండడమే మంచిది అని అన్నాడు
హ్మ్
ఇప్పుడున్న జనరేషన్ లో ఆయన
అలా ఉండడమే మంచిది అట్లా మాట్లాడితే మళ్ళీ నోరెక్కువ అది ఇది కూడా నేది అట్లా అన్నలే ఆ
అప్పుడు మన అవసరం కొంచం అమ్మను ఊరికే ఊరికి
చెప్పింది ఏందంటే అవసరం మందేనే కాదన్నలా
బాగుంటే
ఆ నీట్గా మాట్లాడొచ్చు మన మన అవసరం అని చెప్పేసి మరి మరీ మరీ తక్కువైపోకూడదు కదా
అది పాయింటే
ఇప్పుడు చిన్న చిన్న వాటిల్ అయితే ఇగ్నోర్ చేయచ్చు అంటే న నేను నీకు ఎట్లా చెప్తున్నా అంటే మన అవసరం అంటే ఇప్పుడు నార్మల్ గా మాట్లాడుతున్నాము మాటల్లో ఆ అడగచ్చు ఒక విషయం జరుగుతానని చెప్పేసి దాన్ని నెగ్లెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎట్లా పోయి అడుగుతాము
చూడు చూడు రేపు వీకెండ్ కద వచ్చే
అది ఏం చేయలేదు కనీసం కాంటాక్ట్ చేయడానికి కూడా ట్రై చేయలేదు
ఏమో ఏం డిస్టర్బెన్స్ వచ్చాయి ఆయన ఏమ ఆయన ఏమన్నా కెలకుతున్నాడేమో
అంటే
ఆ పిల్లది
దేనికే సరేలే దాని గురించి మళ్ళి మాటాడదాం లేకపోతే వాళ్ళు వాళ్ళు దాంట్లో టైమ్ లేక అంటే ప్లేస్ లేక తీసుకోబోలేదో తెలీదు కదా మని హలో
అదే యాడ ప్లేస్ లా
నువ్ సైలెంట్ టై మోక ఏదో
నీ వాయిస్ కట్ ఐపోతుంది నాకు
నీకు అక్కడ నూస్ కర్రీగ నువ్ నీది వైఫై ఆన్ చేస్ కున్నావ్ నువ్వా
ఆహా నార్మల్ ఏ
ఆ
వైఫై రాదిక్కడ
ఆ
ఏమోలే లెట్స్ హోప్ ఫర్ బెస్ట్ అంతే కదా ఇంకేం చేస్తావా
అదే ఆయన కాంటాక్ట్స్ ఉన్నాయి మాట్లాడదాం అని
ఆ చేయ్ రేపు వీకెండ్ ఏ కదా చెయ్ అంటున్నా దానికి ఏ దానికి ఏదో ఒకటి రీజన్ చెప్ పేస్సడులే ఆయన
ఆ
ఊ
ఏ రీస్ రీజన్ చెప్పేసినా అదే ఇది ఏదో చెప్పిన్నారు లే ఎక్స్ప్లెయినేషన్ ఇసినారని లైట్ తీసుకోవచ్చు
ఏం మేబి ఆమెకు ఏమన్నా హెల్త్ బాలేదేమో అప్పుడు అంటూ నిన్నాడు కదా
అవును అవును అమెకి నింద బాల్ అట్లా కాదు వాళ్ళు పోయినారు కదా పోయినార అని చెప్పి ఒక మాట చెప్పిండచ్చు కదా అంటున్నా
హడావిట్ లో ఉండన్నారు ఏమో లే అట్ల ఎందుకు అనుకోవాలా
సరే లే ఏదో ఒకటి ఏదో ఒకటి అంటే లైక్
ఆమె ఆమె లిమిట్ ట్స్ ఆమె లో లేదంట ఆమే భిన్న పోతది
తెలుసు తెలుసు నాకు చెప్ ప్పింది
పియ్యారు వాళ్ళు కూడా
అవునా
ఆ ఆమె నీళ్ తాగద్దా ఎన్ని తాగద్ద అన్న కూడా తాగేస్తుందంట పోతాది ఆమె బిన్న మనమే మెలంజెప్ పంట నిన్నాడు
అవునా
మనం లి మేన్ మనమే మేలు నైట్ అంతా మేలుగుంది అం ట ఉన్నిన్నాడు
హ్మ్ హు ఏమోలే ఇంగాము కంప్లీట్ గా ఇమ్ ఇం పన్లే చేసుకోవాలి కాబట్టి ఆమ్క్ భయం ఉంటది ఇంట్లో
ఎవరు హెల్ప్ లేరు కాబట్టి
మ్మ్ ఎవరు హెల్ప్ లేరు కాబట్టి ఇంకావం చేసుకోవాలి కాబట్టి భయం ఉంటది అదే వేరే వాళ్ళు చూస్తున్నప్పుడు ఏం చేస్తారు నెగ్లజెన్స్.
అది నిజమే
ఆ నెగ్లిజెన్స్ తో ఉంటారు అయినా వాళ్ళు పెద్దో వాళ్ళ కూడా పెద్ద ఇది లేర్లే మనుషులు
ఆమ్ పోతే ఇంకా వల్ఫర్ ఫ్యాన్ మొత్తం సపరేట్ అయిపోద్ది
ఇప్పుడేమ్ ఇప్పుడేమ్ ఆ అన్న మంచోడ్లే
ఏమో మళ్ళా
అదే వా మ్మ్ పోదా పోతా మా చెల్లెలు ఫోన్ చేస్తే లే ఇక్కడే కూర్చోన్నా మళ్ళ వస్తలే మళ్ళ మ్మ్ ఎవర్ ఎవర్ ఎళ్తారు నేన్ ఒకటే పోత్ త ఎవరెవరు పో తరు
ఏమో మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్
ఎవ్వర్ రారు నేను ఒ క్కటె పోతా
ఎవరైనా పిలిచేర మీ ఫ్రెండ్స్ ని
పక్కనే చ్చి పక్కనేలె మాకు టీ షాప్
హహా
హ
ఈ రోజు పొద్దున్నే ఎకుది ఎందుకు రాయట్లా ఏం ఎగ్జామ్స్ రాయాల నువ్వు ప్రిప్ ప్రిపేర్ అవ్వు బ్యాంకు కి వీటికైనా ఎటో నువ్వు కాంట్ అవి నేర్చుకున్నావ్ పోన్నావు కదా
అవత అవత
ఆ మీ ఐ ఐటీ రిలేటెడ్ గానీ మార్కెటింగ్ ని ఇట్లా చాలా ఉన్నాయి కదా
ఇది అవ్వనికే నాకు చాలా స్ట్రెస్గ ఉంది
ఏంది ఎందుకు స్ట్రెస్సు నీకు
ఫుల్ స్టాక్ అంటే అన్ని ఫుల్ స్టాక్ అంటే అన్నీ వస్తాయి నాకు
అన్ని అంటే
పైతాన్ వస్తుంది ఎస్ క్యూ ఎల్ వస్తుంది జావా స్క్రిప్ట్ ఆంగ్లర్ జేఎస్ సదా ప సబ్జెక్ట్ ఎట్లా వస్తాయి
అతే అక్కడ కోర్సలో జాయిన్ అయింది
ఆ అప్పుడు నేను ఫ్రంట్ హండ్ గా వెళ్లచ్చు బ్యాక్ హండ్గా వెళ్లచ్చు లేదా జాంగు డెవలపర్ గా వెళ్లచ్చు లేదా ఫుల్ స్టాక్ డెవలపర్ గాని వెళ్లచ్చు నాలుగు విధాలుగా వెళ్లొచ్చు
అ
టెస్టింగ్ కాదు డెవలపర్ డెవలప్ చేస్తాం
హ
ఆ ఈ అమ్మాయి జావా డెవలపర్ గటికుండే జావా తీ తీసుకుంది
అ
సనాల ఏదో ఒకటి ఏదో ఒకటి జాబ్ తెచ్చుకున్నా చూడు
ఇంట్లో ఏమ అనుకుంటున్నారా
ఏమనుకోల భయపడ్నరూ
ఎందుకనీ
అట్లున్నావని నేను అదే అది నేను అదే చెప్ తనా ఓ వచ్చేస్ చె ఓ టాప్ర్ అది ఇది అని ఫిల్ అయిపోయి రానప్పుడు మాత్రం ఏమైతారో అని దిగులు పడిపోయది అట్లుండే
ఆల్రెడీ చెప్పే నేను ఇప్పుడు వచ్చిన్న కూడా
ఏది ఇబ్బంది
ఆ
రోక్స్ సారీ ఒకటి సీప్ ఏం ఏం చేతిలో ఏం లేకున్నా లేదు కదా ఒక ఆప్షన్ ఉంది కదా
ఆల్రెడీ ఆయన ఇప్పుడు చెప్పింటే అది వే ఇప్పుడు నువ్వు వున్నావ్ కదా
ఆ
ఆయనా అది వే టు ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు ఆయన కూడా చేస్తాడంట
ఎన్ని
అదే దానికి
ఉ
ఆ ఇంక ఈ పాప కూడా చేసుకుంటా అనింది అంటే ఇప్పుడే కాకుండా ఒక చేతిలో ఏదన్నా ఉంటే అప్పుడు మేమే కట్టుకోవచ్చు కదా ఇంట్లో డిపెండ్ అవు కుండా
ఊ
నేను గేట్ మళ్ళీ రాసుకొని మళ్ళీ అప్లై చేసుకోవచ్చు
రాయి గేట్ రాయి
ఇయర్ రాసుకోవచ్చు మళ్ళీ
సరేలే
ఉ ఊ
సరే ఉంటాను భై
ఆ సరే సరే